అవునా
అప్ రెగ్యులర్గా వన్ ఏస్తే అయిపోవు అసలు మధ్యల పనిక్ పంపడం మన పని అవడం.
టా పోలేదు నేను మా అన్న మస్త్ ఎపినం
ఇప్పుడు ఏవుంది ఎన్ని రోజులు ఇతడ్రా పని చేస్తే
ఏవో అనకే తెల్వలే ఓ కష్ట ఎంత కష్టపడ్డా మళ్ళా వాన్ కేముండాద్.
నాన్న అదే కష్టం బాడే నువ్వాదే కష్టం బడ్తాంటివి.
వానికి అది అర్థమయితలేదు చదువుకోక ఆగం అయితాండు వాడుడ్
అట్లీస్ట్ ఇంటికాడ ఉండి ఎగ్జామ్స్ అన్న రాయి సిద్ధు అంటానా నేన్
ఒకసారి కట్టిండు. మూడు వేలు కట్టిండట ఫీజు అప్పుడు వర్షాలు వచ్చి అది ఏదో కట్ట వేరిగిందని ఎగ్జామ్ రాయలేద్. ఆ రుట్లో
అమ్మ పూరమా సెంటరు.
కాయ అక్కడెక్కడనో స్టేషన్ గన్న్పూర్ అవుతులా వీళ్ళకి సెంటర్ సెంటర్స్ దూరం దూరం బడ్తాయంట
ఐడిఐ ఆ
ఆ
కారారేదో ఇడా ఒప్ ఇప్పటికైనా నేన్ ఏమంటానా, ఓపెన్ ఇంటర్ ఏసుకో, ఓపెన్ ఇంటర్ ఏసుకున్నాక. రెగ్యులర్ డిగ్రీ ఏసుకో నువ్వు రెగ్యులర్ గా రాకపోయినా గుడా ఎగ్జామ్స్ రాయొచ్చు, ఇప్పుడు వదిన రాస్తలేదా. గేట్నే రాయచ్చు అని జెప్తానా నేను
చేపూరి ఎవరన్నా నొకరు జెప్తన్నానా ఇగా మార్తాడేమో వాడు.
ఏదో ఒకటి జేసి ఓపెన్ ఇంటర్ ఏపితే రెండు సంవత్సరాలు ఒకటేసారి అయిపోతది.
అంతే గానా వాళ్ళది ఎప్పుడే ఎగ్ జామ్స్ ఉంటా అనేది తెలుతాలే అంటా ఇప్పుడు, రెగ్యులర్గా ఇంటర్ వాళ్ళతో జరగవటగా వాళ్ళక్.
ఆహా జరగవు, వీళ్ళై అయిపోయినాక జరుగుతాయ్.
అదే వాళ్ళకి, వాళ్ళక్ ఎప్పుడైతున్నాయో పర్టిక్యులర్ గా తేలుస్తలేధై మనకు పోరాద్ నేపడన్చీప్
ఈ సంవత్సరం అంత అయిపోయింది గానీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోయినాక. నెక్స్ట్ ట్వంటీ సిక్స్, ట్వంటీ సెవెన్లా ఓపెన్ ఇంటర్ ఏయమను.
తేప్పాలి ఇగా
ఓపెన్ ఇంటర్ ఏశి, ఆ రెగ్యులర్ డిగ్రీ అన్న ఓపెన్ డిగ్రీ అన్న వేస్కుంటే అయిపోతది.
మీర్ పక్కనున్న గానీ మెసేజెస్ ఏంది అని చెప్పేసి నవ్విండు.
ఫన్ డిగ్రీ జేసుకొని, నీకు ఎగ్జామ్స్ రాయబుద్ది గాకపోతే, ఎవరినైనా పెటైనా రాపిచ్చుకోవచ్చు.
అవును గానీ ఇగా మరి ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడైనా చెప్పాలి ఇగా.
నేను మొన్ననే అన్నా, అంటే ఈసారి రాయలె వదిన అంటండు.
తిన్నావా మరి
హు తెంటున్నారా
తింటున్నావ్ అదే సౌండ్ అట్లే అట్లు
అన్నొచ్చిండా.
ఆ వచ్చిండ్ ఇప్పుడే
ఏ కూరోన్యావ్ మరి బీన్సా ఏం కూర
ఆలు ఫ్రై జేయమన్నాడు ఫోన్ జేచి హుహ్ ఏం లేదు టమోటాలు లేవులే లేకుంటే కర్రీ అన్నా ఉండును గాని టమాటాలు లేకుంట్. అయినకు ఆలూ ఫ్రై ఇష్టం.
చారు చేయపోయినవ్ మరి దానికి తోడు.
ఇక చాలు ఎందుకులే ఉన్న రెండు గ్యాసులు ఇప్పుడు వేస్ట్ చేయద్దు.
గ్యాస్ వేస్ట్ చేయొద్దన. ఇండక్షన్స్ స్టవ్ తీసుకో పోయినవ్.
నిన్ననే అనుకుంటానం కానీ ఇప్పుడే ఎందుకు తీయి అని.
అవి అట్లా నువ్ ట్రై చేయి ఎలక్ట్రిక్ దానిమీద.
మ కొద్దిగాని ఏం గోనం ఇప్పుడు. అవునా.
ఒక ఆమె అయితే ఏకంగా మటన్ కూరల హీటర్ వేసింది ఇగ.
అవును అందరి ఇప్పుడు అదే వస్తుంది ఈగ రింగ్స్ లల్లా.
నేను అదే చూసి నవీన.
ఔను అందరు కదా అసలు. అర్థం కాదు ఉడుకుతున్న.
ఆ నీళ్లు మసులుతానై గా సులే.
అంతే కాని అదే అంటే నీళ్ళు మసులుతున్నాయిగాని లోపడ రియల్గా బాయిల్ అవుతుందా అంటున్నా.
ఏ నీల్ వేడయినంక ఇగా లోపల్ బాయిల్ కావా.
ఏవో కొన్ని కొన్ని అట్ల మనకి ఇంత మంట మీద పెట్టినా అన్ని గంటలు పెట్టాలె ఈ హీటర్ లో పెడితే ఇంకెన్ని గంటలు పెట్ట.
ఇగ పొద్దున్న లేసి కూర పోయి ఏత్తే ఇగ. మళ్ల మధ్యాహ్నం తినే వరకు అయితది అది.
ఉ అంతే మరి ఎలా క్ట్రిక్ దాని మీద అంటేనే అది స్లోగనే జరుగుతది ఎప్పుడైనా ఏదైనా. మన గ్యాస్ అంత ఫాస్ట్ గాదు.
గ్యాస్ కూడా అసలు స్లోగానే కట్టెల పోయంత ఫాస్ట్. పేరడ్స్.
దాని మీదనయితే అసలు ఉండలేములే ఆ టేష లోపే ఇది మాడిపోతది.
కట్టెలు పెట్టుకునేది కూడ. గ్యాసు ఇంట్లో పెట్టుకొనోండుకునేది వస్త్ వస్తుందిరా చిన్నది.
ఆ తెలుసు.
ఒక చిన్న బౌల్ లాగ ఉంటది. సంత కట్టలు వేసి మంట పెట్టుకుంటే వంట చేసుక్. కూర్చు తర్వాత వంట అయిపోయినంక. అది తీసుకుపోయి బయట పడవోసి రావాలే.
అవునా చూడాలి ఏదైనా ఒకవేళ గ్యాస్ నిజంగా అప్పటి వరకు ఇదయి. ఇ లోపు అట్లనే ఉంటే.
ఇప్పుడు అయే వస్తున్నాయి అన్ని. ఎక్కడ జూడు అవే ఎక్కడ జూడు అవే.
గిన్నెలు తొంతున్నావా.
లేదురా వాటర్ వంచుతున్నా వాటర్ తాగుదామని.
అవును.
ఆ.
అన్న తిన్నాడ అక్కడనే తినేశి ఒచ్చిండ.
అన్నే తిని ఒచ్చిండు.
పోయిండా మళ్ళీ వర్క్ కి.
పెయిండు
ఒక్కదనివే ఉన్నావా బాపూ ఉన్నాడ పోయిండా ఏటన్నా
ఉన్నాడు
ఇంకొకసారి బయటికి పోతాడుగా ఔటింగ్
ఔటింగ్ పోతడు ఒత్తడు గానీ ఎండ గోడుతుంది కదా ఇప్పుడు
ఆ ఈవనింగ్ టైమ్ ల వోతడా
ఆ ఇప్పుడు కూడా పోయిన ఆడేనన్న చెట్టు కింద కూర్చున్నాలి నేను ఇంట్లోనే ఉన్నా డోరేసుకొని
ఆ పెద్దమ్మ రాలే వర్క్ కు వోయి
కరువు పనికి పోయి ఒచ్చిరు కానీ మళ్ళా వెయ్యిరు ఇగ బయటికి ముచ్చట వేడుతళ్ళు వాళ్ళు ఇగ కరువ్ పని కాడ మంచిగా ముంత చికెన్ వండుకొని దావత్ చేసుకున్నారటా కరువ్ పని పైసాలు పడుడులేదు ఏంలేద్ గని దవతుల్ ఏత్తలుఇల్లు
వాళ్ళకి ఎక్కడ పైసలు ఉంటే ఎక్కువ పిచ్చి అయితున్నటుంది
మనోళ్ళకి రావురా ఇట్లాంటి ఆలోచనలు గ బజారోళ్ళు ఉంటరు
ఆ నిజంగనే వాళ్ళకే ఎప్పుడు ఇగ పిచ్చి
ఆ ఏ బొండల్లోలు ఇంకొకామె ఇళ్ళనీనాటేయ్య తీసుకపోయే మేస్త్రీ
ఆ
ఇళ్లకే ఒత్తయి ఇసొంటీయన్ని
మనకి ఎప్పుడది అలవాటు అయినట్టుంది అంతే అమ్మ పోయేది అప్పుడప్పుడు పనికి ఇగ పోయినా మళ్ళీ పార్టీలానే సగం కూల్ అటే ఒకరోజు కూలీ
అందుకే పోనీయారుగదా మావయ్య
ఆ ఏ నువ్ పోయిందని కంటే ఎక్కువ నీ కర్సులే ఉంటాయి ఏం ఒద్దు గాని తీయి
నీ కర్సలే ఉంటాయి మాళ్ అల్లలెక్కన తయారయితారు ఇగ
మళ్ళీ అమ్మ కి హెల్త్ బాలేదని అంతే చిప్పేట్ అది
సప్పుడే ఉక్కోరూరా మళ్ళా పనికి రాని ముచ్చట్లన్నీ పెడతారు అ
అంతే ఇగ వాళ్ళకు ఏముంది
పని ఉండదు పాటుండదు
వాళ్ళ అటు సైడ్ వాళ్ళకి అంతా కొంచెం హస్బెండ్ లాంటి భయం కూడా ఉండదు వాళ్ళది
ఉండు అందరు వాళ్ళని బెదిరిచ్చి బతికేటోల్లే
అంతే కదా మరి
వామ్మో అల్లాకసల్ విళ్ళు సంసారం మీద సొయి ఉండదు ఏం ఉండదు ఏమైనా ఎప్పుడు తాగుదాము ఎప్పుడు తిందాము హోలీ ఆడవోయీ కూడా వచ్చిన పైసలు తోనీ శీరలు కోనుకుందామని పోయింరటా
గావే కొంచెం అంటే ఏదన్నా ఎదురైతే అడగడం వేర్గని పర్టికులర్ గా వాళ్ళ ఏదో అప్పు ఉనట్టు పోయి అడిగితే ఎంత గలి జిసుకుటారు వాళ్ళు పోయిన తర్వాత మేము షాప్ కు పోయినప్పుడు అందరు తిట్టుకుంటున్నారు తెలుసా ఏంత గలీజ్ గా అని
అయి అది ఇచ్చేదిలేద్ పోయి
కదా వాళ్ళు ఇచ్చే పది రూపాలకు వాళ్ళ తిట్టుడు ఇజ్జత్పోవుడు ఎంత ఇదున్నది కాని పది రూపాలతో ఎంవస్తుంది అని ఇళ్లన్న ఇంటికాడ ఉండట్లేద్
పోవుడు గుడ ఎట్ల తెలుసా, పోవులేదు అనుకుంటా పోవాలె పోయి ఏం చేయాలే ఇంత కొంచెం గుడ్డు పట్టు కొను పొయ్యి పెట్టి హోలీ ఆడుతున్నాం అని జెప్తే, వాళ్ళకి నచ్చినంత ఇస్తరు పోవాలె గంతే.
ఇంతి అంతి అని మళ్ళ డిమాండ్
ఆ అంత ఇత్తేనే నోదుంత, ఆ అంత ఎందుకు నీకు అంత ఆడబుద్ధి అయితే హోలీ రోజు కాకుండా ముందు రోజు ఆడతరు, లంబడోళ్ళు ఇట్ల జాజిరని పోయి ఇట్ల సేమ్ మా చిన్న పిల్లలు కాముడు ఎట్ల ఆడతరో ఇగ అట్లనే. అట్ల పోయ అట్ల పోయి ఆడు తీసుకోరు తప్పులేదు.
అయి నన్ను వాళ్ళకి హోలికి ఎవరినడగాల్లో కూడా తెలుసు, నా పెళ్లై దాదాపు ఇప్పటికి ఎనిమిది నెలల గిప్పుడు నీ పెళ్లి దావత్ ఇయ్యవ, ఈ హోలి కన్న ఇయ్యరాదు నీ పెళ్లి దావత్ అంటుర్రు.
ఎవర ఎవరన్నరు ఫోన్ జేశి?
ఫోన్ చేసి కాదు ఇంటికి వచ్చిర్రూగా మొన్న డాడిని హోలీ అడగడానికి.
నువ్ ఆ రోజు ఇంటి కన్నె ఉన్నవా?
నేను హోలీ దగ హోలీ రోజు ఇంటి దగ్గరనే ఉన్నగ, ఫోన్ చేసేందిగా మా వదిన
చేసింది తెల్లార ఆ, వద్దు వద్దు అంట అంటే గుడ్డో చి గుడ్డు కొట్టిండు.
గేదె
మస్తు ఘోరంగా బతిమిలాడిన, ఒద్దు సిద్దు, ఒద్దు సిద్దు, ఒద్దు సిద్దు అంటే అయిన ఇనలే, నీతోనసలు లైఫ్ లాంగ్ మాట్లాడను అనుకుంటా పోయిండు మళ్ళ అచ్చిండు కొట్టిండు.
హ ఆ రోజు బాగా ఆడినం గని బాగంటే ఇగ బాగా ఏముంది, మా వరికే మేమే అట్ల కొద్దిసేపు కొట్టుకున్నాం గదే రోడ్డు మీకచ్చిన మళ్ళీ ఇగ ఇంటికి పోయినం ఎమ్మటే స్నానం చేసినం.
ఉమ్ ఏం ఆడబుద్ధి అయితది ఊకె, రోత రోత చేత్తే.
కుంటాడింది.
కోడి గుట్లు కొట్టుకోవద్దురా, గా నీలల్లా కలర్ బ వోన్ గొప్పుకుంటే మంచిగా ఒక దొరకకుంటే ఉరకాలె, వాళ్ళు గుప్పతానికి రావాలి అట్ల బాగుం టది
చిన్నప్పుడు అట్లేనే ఉరికేది తెలుసా మా పొలాలను పట్టుకొట్టుకొని ఉరికేది, ఒకటే ఉరుకుడు చిన్నప్పుడు గుడ్లు ఎక్కువ కొట్టుకో పోయ్ ఉట్టి చిన్న టమాటాలు పట్టుకొని పోతూనే ఉండేది.
గట్లనే ఆడాలె,
నేను ఒక స అన్న దాంట్లో నుంచి చేయనా?
ఆ చెయ్
ఒకే
నా నెంబర్కి